హలో ఎలా ఉన్నారు
ఎలా ఉన్నా హలో హలో
హలో బావున్నారా
హలో కో పతన్ ఆ
హలో
హలో
హలో ఆ ఎక్కడా మీది
మ వెస్ట్ ఇండియా అండి మీదెక్క
అ మాది నార్త్ కొరియా
ఓ
మాది నార్త్ కొరియా అండి వినబడట్లేదా
ఆ వినిపిసింది వినిపిస్తుంది
తిన్నారా మీరు తిన్నారా మీరు
తన్నాం బీర్
ఆ తిన్నామండి ఆ కోవిడ్ నాైన్టీన్ మీద మీ నేను మార్వాడి యూనివర్సిటీలో చదువుతున్నాను
అ ఓకే చెప్పండి ఏదో చెప్తున్నా
కోవిడ్ నైన్టీన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాను
కోవిడ్ నైన్టీన్ అనేది ఒక వైరస్ అనమాట అది వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు పోయిందో తెలిదు సో అది రావడం వల్ల చాలా మంది అనేది ఎఫెక్ట్ అయ్యారు కథ
ఆ అవును
సో దాని వల్ల చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి ఇంకా మనకి చాలా స్క్వేర్ సిటీ వచ్చింది
అవును పిల్లలు కూడా చాలా మొబైల్స్ కి చాలా యా అడిక్ట్ అయిపోయారు అవును సర్ చదువులో కూడా చాలా దూరం అయిపోయారు వాళ్ళ బేసిక్స్ అని వాళ్ళ బేసిక్ సన్నీ లేకుండా పోయాయి కదా
ఆ యా బేసిక్ ఫౌండేషన్ లేకుండానే వాళ్ళు ఇప్పుడు అంటే మనం ఎట్లు ఉన్నామో వాళ్ళు కూడా అట్లే ఉన్నారు అప్పుడు అట్లే ఉన్నాం మనం అట్లు ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇట్లే ఉన్నాం అనమాట
అవును ఈ కాలంలో పిల్లలు చాలా తొందరగా ఒక మనిషిని నమ్ముతున్నారు లవ్ అంటున్నారు అదంటున్నారు లవ్ లేకుండా ఉండలేకపోతున్నారు
మీకు లవరు ఉన్నారా అండి
ఆ
లేరా ఓహో బానే బుద్ధిమన్ తురాలు అవునా మంచిదండి మీ లాగ ఉండాలండి పిల్లలన్న తర్వాత
అవునండి మా పేరెంట్స్ చాలా బాగా పెంచారండి నన్ను
ఆ అవునండి
ఇంకా ఏంటండి మీకున్నార లవర్
ఆ మాకు లేరండి అలాంటివి మా ఇంట వంట లేవండి
హా వంట ఎందుకు వస్దండి లవర్ కి ఓహొ వంట గదిలో వెనుక నుంచ్ జీ ఓకే ఓకే అండి ఆ అర్థమయిందండి
బట్ అలాంటివన్నీ ఇంకో కొంచెం అలర్జిక్ టైప్ అనమాట అండి పోబియా అ మట లవ్ అంటేనే సో అలా ఉమ్ ఉమ్ సో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండే అన్మాట హలో ఆ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది ఆ అబ్బాయి మోస్ సమ్ చేసిండన్డి వాడుగా పరమ చెత్ త్త నాకొడుకన్డి అసలు
ఆ అదే అంతే అద్ అలాంటివివన్నీ కామన్ అండి అలాంటివి జరగకపోతే వాళ్ళకి లైఫ్ గురించి ఏం తెలుస్తది అబ్బాయిల గురించి ఏం తెలుస్
ఆ అలాంటివన్న జరి ఆ జరిగితేనే మనలాంటి వాళ్ళకి కూడా మాట
ఆ బాధని ఆ బాధని దేవుడు బాధని మోయ వాళ్ళక బాధ ని మోయగాల్గే శక్తి అలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారండి
అవునండి అట్లని చెప్పి ఒకటేసారి మనం ఉన్నంత బిల్డింగ్ అంత బాధ లేయొద్దు కదనండి
అంటే మీరు అంత బాధలు మోయగలుగుతార అనే అంత ఆ కెపాసిటీ మీకుందని దేవుడికి తెలుసు కాబట్టి ఇస్తారంండి సారీ మీకు కాదు కదా అండి వేరే అమ్మాయికి ఇచ్చారు కదా
ఉ అవునండి
ఆ
వినారా
భోజనాలు తిన్నామండి మేము ఈ కాల్ పది సెకండ్లు మాట్లాడాలండి
పది సెకండ్లా అండి ఇప్పటిక మూడు నిమిషాల యాభై ఐదు సెక
అవునండి హలో
అప్పుడే నాలుగు నిమిషాలు అయిపోయింది కదండి హలో
హలో ఆహా వినబడుతుందా అండి ఇంకా మీ చిన్న మీ ఇంకా మీ చిన్నప్పటివి ఏమైన్నా చెప్పగలుగుతారా అండి మీరే ఏమైనా
మేము యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మేము మేము ఇక్కడ మా కాలేజ్ లో అంటే మేము వర్కింగ్ అనమాట సో బేసికలీ పాార్ట్ టైం చేేస్తుంటాం పార్ట్ టైమ్ చేసే ఇప్పుడు అక్కడ చాలా మంచిగా చాలా మంది స్కిల్స్ నేర్చుకొని మంచిగా ఉంటారండి వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు మాకు అనిపిస్తు ఇలాంటి జీవితాలు మాకు ఎప్పుడు వా అనిపిస్తుంది కానీ అలాంటి జీవితాలు మా దారిలో లేవని చెప్పి మాకు అర్థమ అవుతుంది అన్నమాట ఈ మధ్య మేము ఇంకా కోడింగ్ స్పెల్లింగ్ నేర్చుకునే దగ్గర ఆగిపోయినాం
ఒకక్కక్కరికి కో కొంచం టైం పడుతుంది కదా అండి అందరికీ అంత ఫాస్ట్ గా రాదు కదా వ
ఆ అవునండి అట్లా టైం పట్టే లోట్ల ఆ అదే ఆ టైమ్ మనకుచ్చ ఆ అవునవునండి అంతేలేండి లాస్ట్ కనీసం దాని లైఫ్ అన్నా మంచిగా ఉంటదండి
మన లైఫ్ కూడా బాగుంటదండి బీబిక్ క్యూ ఆ క్యూ
అవునండి చాలా బావుంటదండి
ఆ
సో మీకు ఈ యాప్ ఎలా తెల్సండి
ఈ యాప్ మా ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెప్
ఆ ఆహా అవునా అండి అవునండి బానే అండి బానే
బానే ఉంటే ఏందండి బానే ఆ
బానే అంటే బానే ఇట్స్ జస్ట్ ఎ వర్డ్ అంతే సో చెప్పాలంటే ఇం కేమైనా ఉన్నాయా అండి అంటే విశేషాలు
చెప్పాలం చెప్పాలంటే చాలా ఉన్నాయండి.
అవునా అండి బట్ దిస్ ఇస్ ద నాట్ ప్లాట్ఫామా అండి
బాగుంటదండి. ఆ పాప అయితే ఒక అబ్బాయిని చాలా మోస మొత్తం చేసిందండి. హనీ ఏం చిన్నపిల్ల అనుకున్నామండి. తన పేరు హనీ అండి అస్సలయితే ఒక రేంజ్లో అండి అదే పాపా అసలు మేము మిక్ ఎక్కువ అది అలాంటి వాళ్ళు ఉంటారని ఇంక చెప్ చెప్పాలి కదా అండి మీకు టైం పాస్ కా కావట్లే అందుకే ఆ పాప గురించి తీస్ వాడైతే ఉంటాడండి వాణ్ని చూస్తే అసలు నాక్ అర్థం కాదు ఇప్పటికి ఎలా తన అలా ఇలా పిస్తదండి. నాక్ దగ్గర గుడా పొందండి అవునా అండి అనలా మాట్లాడోద్దండి మనం ఒక సెంటెన్స్ మా ట్లాడలండి దీంట్లో రూల్స్ ఉన్నాయండి. ఆ
ఏంటండి. ఇందాక మేం ఇలా వస్తున్నామండి ఇలా వస్ వస్తుంటే హాస్ని ఉంటద్ తిరన్ మాండి పైగిన్ తత్తయుమ్ హాస్ని ఆమె ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండా మొన్న నేను మా ఫ్రెండ్ డి ఆమె ఆమ్ తే అక్కడ ఉన్నారండి ఆ హాస్ నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నిందండి తను చెప్ చెప్పింది నేను మొన్న చూసింది కూడా ఓకే ఈమనే అని చెప్పి చెప్ చెప్పిందండి ఆమె కూడా
అవునా ఇది పెద్ద షాకింగ్ అండి చూడండి అర్థమయిపోయింది కదా అండి మరి ఘోరం అండి ఈ కాలం అమ్మాయిలు ఇలా తయారైపోతున్నారు ఆ అమ్మాయి ఉన్న రేంజెంతండి ఈ అబ్బాయి ఉన్న రేంజెంతండి హలో హలో హలో హలో హలో తుందా అండి హలో